ని
లేదండి
తిన్నర
ఆ తిన్న మీరు
ఏ కూర
అది ఎగ్గు
ఎగ్గంటే ఇష్టమండి
ఆ ఇష్టం
ఇంకా మీరు మాకు టమాటా మాకు టమాటోంకాయలంటిష్టం ఇంకా మీరు ఏమేమ్ కూరలు ఎక్కువ ఇష్టంగా తింటారు
మటను
హలో ఊ
హలో హలో
వినబడుతుంది చెప్పండి ఫిష్ అంటే ఇష్
ఆ ఆ మాకు వొచిప్ ఆ ఫిష్ అంటే చానా ఇష్టం
మటన్ ఎక్కువ తినరా
అందుకే పాన్ దింటం
ఉహు మీరేమన్నా కూరలు ఒండడానికి ప్రయత్నిస్తారా
లేదండి ఇష్టముండదు
ఎప్పుడన్నా ట్రై చేషిలా ఏదైనా ఈ కూరని ఇష్టంగా వండడం
ఏం ఇష్టం లేదు
ఎప్పుడు వండరా తినడంమేనా.
ఆ వండంవండం ఎప్పుడు రు మా వైఫ్ ఉంట
ఎక్కువ మీరు మాంసాహారాన్నే ప్రిపేర్ చేస్తట్టున్నారు కదా
ఆహా శాకాహారం గుడా ఇష్ట పడతాం.
అయే మీకు కూరగాయలలో ఎక్కువ ఏ కూర ఇష్టం.
కాకర కాయ టమాటా
కాకరకాయ కూర ఎట్లా వండాల్నో చెప్తారా.
మాకొచ్చేసి మాకు నాకు తెల్వది అంతగనం.
తింటరా కాకర కాయ్
ఆ తింటం
ఇంకా కూరగాయలల్ల ఎక్కువ ఏది తింటరు, ఆకు కూరలు గిన తింటరా.
ఆ తింటం
ఏమేమి ఆకుకూరలు తింటరు, ఎక్కువ ఇష్టంగా.
చుక్క కూర
ఉమ్
ఆ
మీరు ఎక్కువగా ఫ్రైలు ఇష్టపడతరా, సూప్
మక్సూపు
ఆకు కూరలు కూడా తింటరా హలో హలో
ఆ ఏండి
ఆ ఇంకా ఆకుకూరల్ల ఇంకేవి ఎక్కువ ఇష్టం.
హలో అ భి
వాయసినపడట్లేదు. హలో
కుదరవాట
ఉ అలాగే కూరగాయల్లో కూడా చాలా రకాలు ఉంటయి, కూరకాయ బీరకాయ బీరకాయ చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఇప్పుడు కూరలు గ్యాస్ మీద వండేదానికంటే, పొయ్యి మీద ఉంటే ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది.
హలో
ఇంకేమేమి తింటరండి